నమస్తే మేడం బావున్నారా
అవునండి మీరు బాగేనా అంతా హలో ఊరకనే ఉన్నామ్మా పనైపోయింది లం చైపేయింది ఊర్కనే కూర్చోన్ ఈ రోజా నైటూ చికెన్ జేశానండి సండే గదా పాపొచ్చింది మనవరాళ్ళొచ్చిండ్రు వాళ్ళ కోసం చికెన్ జేస్ పెడ్తే అదే ఉండా పొద్దునా వడలు జేసిన మిరప వడలు రేపు ఎంతనే రేపు టిఫిన్ కోసం మా ఇంటికి
మీ వాయిస్ కట్ అవుతుంది మేడం కొంచెం క్లియర్ గా మాట్లాడండి
ఆ పొద్దున్న కొంచెం వడ చేసనండి
ఆ
వడ చేసినం తిన్నాము
ఉ
తర్వాత ఇగా పిల్లలు పడుకున్నారు వాళ్ళు తినలే ఇంకా రైస్ తినలేదు నేను ఒక దనే రైస్ తినేసిన ఇప్పుడే
ఊరికే వడలు ఒక్కటే చేశాను మేడంమ్ మినప వడలు అందులో ఏమన్నా ఆ అదే టిఫెన్ ఇంకా
ఆ టిఫిన్
మామూలుగా దోశలు వేసుకొని అందులో నంజుకోనికి మినపవడలు వేసుకుంటారు ఇడ్లీలోకి వేసుకుంటారు
ఆ అంటే ఇగ రోజు అన్ని ఒకటే రోజు దోశ ఇడ్లీ వడ చేసుకుంటే మళ్ళీ తెల్లారి చేసుకోవడానికి ఏమి ఉండాయి కదా మళ్ళ నిన్న తిన్నదే ఇవాళ తినాలి ఆ నిన్న తిన్న దోష తినాలి నిన్న తిన్న ఇడ్ల తినాలి అంటే కష్టం గని ఇగ ఒక రోజు మినపవడలు లేకుంటే ఒక రోజు దోశ ఒక రోజు గోధుమ పిండి తోటి అట్లు ఓ రోజు బియ్యప్పిండి అట్లు ఓ రోజుఉప్మా ఓ రోజు చపాతి ఇట్ల ఇగ రోజు ఒక్క రకం చేసుకుంటే బెటర్ కదా
అవునవును నీను ఎక్కువ ఏం చేసుకోను అవునా ఆ అలా కాదు ఇడ్లీ ఇడ్లీతో పాటు వడలు చేసుకుంటారు అన్నట్టు లేకపోతే దోశ దోశతో పాటు వడలు తో పాటు చేసుకోవడం
ఏ అట్లా చేసుకోకుంటే మళ్ళీ తెల్లారి ఏమన్నా వడ చేసుకుందా అంటే తినబుద్ధి కాదు ఏ నిన్న నీన్న తిన్నాం కదా ఈ రోజు ఏం చేసుకోవడం అనిపిస్తుంది అది మీరు అన్నట్టు ఒక టెన్ మెంబర్సు ఫైవ్ మెంబర్సు ఎయిట్ మెంబర్స్ ఇంట ఉన్నరు అనుకో అసలు ఈ రెండు కాంబినేషన్ షన్ చేసుకుంటే అదోటి ఇదోటి తింటారు పిల్లలు అని ఇష్టంగా అనిపిస్తాయి ఉన్న ఒక్కరికిద్దరికి రెండు రకాలు చేసుకోవాలంటే కష్టం
మీరు ఎంత మంది ఉంటారు మేడం ఇంట్లో
ప్రస్తుతానికి నేను ఒక్కదాన్ని ఉంటా బాబా బాబు హైదరాబాద్ లో జాబు
ఆ
మొన్న రీసెంట్లీ అంకుల్ చనిపోయిండు ఫైవ్ మంత్స్ బ్యాక్ పాప పాప వాళ్ళు మందమరిలో ఉంటారు వాళ్ళు
ఉ ఉ మేము నలుగురం మా హస్బెండ్ నేను ఇద్దరు పిల్లలు అన్నట్టు ఉ పిల్లలకు ఇడ్లీ వడ మొత్తం సాంబార్ చేసేసి ఇడ్లీలోకి
ఉహు
ఇడ్లీ సాంబార్ వడ మొత్తం కలిపిస్తే గనుక ఒక ఇడ్లీ ఒక వడ తింటారు వా సరుకు
అవును
ఆ ఇంకా నేను ఇడ్లీలోకి తింటాలన్నట్టు మీనుప వడలు బాగుంటాయనేసి ఒకటి ఇ
మీరే ఏది తింటారు మినపవాడ తింటారా
ఆ తింటాం మేడం బాగుంటాయి కదా వినుప వడలు
అవును ఇప్పుడు మీరు మనుపవడ వస్తే కొందరు ర్వ పోస్తారు కొంచ చం మీరు యాడ్ చెస్
రవా యాడ్ చెయ్యము మేము మీనుములతోనే చేస్తాం
అంటే అంత కాదండి ఎంత ఒకకా చెంచలు రెండు చెంచలు ఇట్లా బాగా సాఫ్ట్ గా కురుకురు రావడాని మెత్తగా రావకుండా ఇప్పు మన హోటల్లో ఇంత కరక్కు తె కరఖర
లై ఆ ఆ రవ్వ కాదు మేడం దానికి ఎలా రావడం కోసం అవి ఉంటాయి కదా మేడం ఏమంటారుో దాన్ని ఉ హ నాకు చెప్పనీనికి రావు అవి యాడ్ చేస్తాం అన్నట్
ఏ ఏం యాడ్ చేస్తారు బియ్యమా
ఆ తెలుగులో అది బి్యం కాదు మేడం వేరేవి లేదో అంటారు దాన్ని నాకు రావట్లేదు అవి లోవ లోవాళు ఉంటాయి కదా మేడం
ఆహా
అవి యాడ్ చేస్తాను
అది ఎక్కడ దొరుకుతుంది
మాకు ఇక్కడ సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది మేడంమ్
ఆహా
అవి యాడ్ చేసి చేసుకుంటాము ఇడ్లీ సాంబార్ చేస్తాను ఒక రోజు ఒకరోజు వచ్చి
ఏది కా కాన్ పౌడరా కాన్
కాన్ కోడుకు కాదు మేడం మీకు నేను తర్వాత ఫోటో పెడతాను లేండి ఆ అవి చేస్తాము ఇంకా రోజు దోశ చేస్తాము మేడంమ్ ఒకరోజు చపాతి చేస్తాను ఒకరోజు వచ్చేసి ఉప్మా చేస్తాను ఒక రోజు బొంబాయి రవ్వ ఒక రోజు మామూలు ఉప్మా రవ్వ అన్నటు
ఉహు
ఉ ఒక రోజు వచ్చేసి ఈరోజు బెండకాయ్ కర్రీ మేడం బెండకాయ్ కర్రీ అన్నం పప్పు
అన్నం పప్ప ఉ ఇగ మా మా దిక్కు అన్ని చేసుకుంటాం కాని ఇగ పండుగలు బాగా చేసుకుంటాం దసరా బాగా చేసుకుంటాం మేము
ఉ ఏమేం చేస్తారు మేడం ఆ రోజు
దసరా రోజు గారెలు చేస్తాము పూరీలు చేస్తాము చికెన్ చేస్తము, మటన్ చేస్తము ఆరోజు అంటే బిడ్డలు అల్లుండ్లు అస్తరు, మనమరాన్లు అస్తరు. జాబ్ చేసే పిల్లలు కొడుకు వాళ్ళు అస్తరు, అందరు అస్తరు కదా ఇగ, ఇంకా కావల్సి చుట్టాలు గుడ వస్తరు, అంటే వారం రోజుల ముందే ఇవి ఏం చేస్తమంటే, మురుకులు అంటం, మీరేమంటరు? ఇప్పుడు బియ్యం పిండి తోటీ పోసి చేస్తాం అవి చేస్తము, అప్పాలు చేస్తము. చెగోడీలు
అవునవును వతియం అట్లా అంటాం మేము. అటుకు అట్లు అటుకులు అటుకులు మురుములు అంటం.
ఆ ఆ అటుకులు కాదు, బియ్యం పిండిని మనము పావుల పోసి ఒత్తుతం చూడండి.
ఆ
ఆ కారపూస, ఆ కారపూసలు దాంట్లోనే మురుకులు ఇట్లా సన్నంగా చెక్కల్ చెక్కలు వస్తయి చూడండి. కయలు చేస్తాము, లడ్డూలు చేస్తాము, బేసన్ లడ్డూ చేస్తాము, రవ్వ లడ్డు చేసుకుంట్ టము ఇగ ఏది తినాలి అనిపిస్తే అది రా. ఇగ బిడ్డలకు, అల్లులకు బట్టలు కొంటాం, పండగ కదా
ఆ
పిల్లలకు బట్టలు కొంటము, మేము కొనుకుంటము. న్న హడావుడి హడా ఉంటది, పండుగ రోజయితే ఆ
మా సైడ్ అయితే మేము రంజాన్ బా చేస్తాం మేడం.
మీ సైడ్ రంజాన్ చేస్తరు, మా సైడు ఉమ్
రంజాన్ రోజు మొత్తం ఉదయాన్నే రేర ఐదు నుంచే లేస్తాం కదా. ప్రేర్కి పోయేస్తారు మార్నింగే, స్నానం చేసేసి పేర్కి పోయస్తారు, పోయి రాగానే వాళ్ళ కోసం మేము కూడా లేచి స్నానాలు చేసి. స్వీట్ చేస్తాం మేడం, ఫస్టు డబల్ మెట్ ట్టా అంటారు కదండీ, డబల్ మిట్ట గానీ, గులాబ్ జామున్ గానీ
ఆ
ఆ ఏదైనా ఇది బొంబాయి రవ్వ తోనేది చేస్తాం కదా మేడం, పాయసం అది గాని శనగా వాళ్ళ పాయసం గానీ ఒక్కోసారి ఒక్కొక్క డిషన్నట్టు.
ఉమ్
ఏదో ఒకటి స్వీట్ చేసి పెడతాము, మళ్ళీ వాళ్ళు తినేసి ఎయిట్ థర్టీకి ఈద్గాకి ఎళ్తారు మేడం మళ్ళీ ప్రేయర్ చేయడం కోసం అక్కడ మొత్తం వస్తారు. ఆరు
అవును మీ చుట్టాలు అందరూ ఉమ్
అందరు వస్ స్తారు, అందరు ఈద్గాకెళ్ళేసి అక్కడ ప్రేర్ చేస్తారు అండి మగవాళ్ళుందరూ.
ఆ
అప్పటిలోపు వాళ్ళు వచ్చేసరికి ముందు స్వీట్ చేసి పెడతాం, టిఫిన్ చేసి స్వీట్ తినేసి ఎల్లిపోతారు వాళ్ళు.
ఆవును
వాళ్ళు వచ్చిన తర్వాత మేము మళ్ళీ బిర్యానీ చేస్తాం అన్నట్టు బిర్యానీ అందులోకి కీర్ పెరుగు పచ్చడి ఉ
మీరు పడుగలు చేసుకుంటే కంపల్సరీ చికెన్ మటన్ చేస్తారు కదా
అవును మేడం ఖచ్చితంగా మాకు బిర్యానీ లేనిదే పండగ జరగదు అన్నట్టు
కత్త కాదు ఏదైన్నా పడుగలు ఉన్నాయంటే ఆ రోజు తినద్దు అంటే ఖచ్చితంగా తినం ఆ రోజు నీ ఇస్తు అన్నదే మా ఇంట్లోకు రాదు ఇక ఉమ్ ఆరోజు రా ఒక దసరా రోజు చేసుకుంటాం కొన్ని పడుగలు చేస్తాము ఒక్క ఒకటి రెండు పండడుగలు చేస్తాం తప్ప మిగతా పండుగల అన్నిటికీ ఇప్పుడు దసరాకు చికెను మటన్ చేస్తాను కంపల్సరీ కాకపోతే సంక్రాంతి కాగానీ ఉగాది గానీ శ్రీరామనవమికి గాని దీపావళి కాగాని చెయ్యం ఇలాంటి చెయ్య స్వీట్ చేస్తాము చెయ్యం
ఉగాది కూడా చెయ్యరు కదా ఇక్కడ మా ఇంటి దగ్గర దేవాలయం ఉంది మేడం గంగమ్మ దేవాలయం
బార్
ఎక్కువ మంది వస్తుంటారు జనాలు శుక్రవారం వస్తారు
ఉమ్ వడపప్పు పానకంజరిస్తాము ఉగాదికి మేము వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టి ప్రసాదం పెడతాం అ బెల్లం నీళ్లు అందులో వేపపూత వేసి పానకం చేస్తాము పూర్ణాలు శనగపప్పు తోటి శనగపప్పు ఉడకబెట్టి అందులో చక్కెర వేసి కొంచెం వేడి వేసి తర్వాత ఈ గోధుమపిండి కలిపి అప్ప్వాలంటారు మీరు ఏమంటారు వాటిని మేము పూర్ణం అంటాంమాట పూర్ణలు చేస్తాం వాటిలో నెయ్యి తర్వాత మామిడి పూ మామిడికాయ పులిహోర చేస్తాం బజ్జీలు చేస్తాం పూరీలు చేస్తాం ఆ రోజు ఆ కొత్తల్లుడు కొత్త బిడ్డలకి బట్టలు పెడతామ్ ఆ రోజు ఆ పెద్దగా ఆచారం బాగుంటది ఇగా
అవునా అండి మీ ఇక్కడ చేస్తుంటారు మేడం ఉగాది రోజు కూడా అవి గుగ్గులు ఏంచి చేస్తారు అవి మిక్చర్ ఇస్తుంటారు చాలా మందికి ఇక్కడ ఇక్కడే వంట కూడా చేస్తారు మేడం ఆ రోజు ఉగాది పడుగ రోజు వంట చేసి అందరికీ పిలుస్తారన్నట్టు అక్కడే వంట చేసి అక్కడే తినేసి ఎ మని మేము వెళ్ళాం మేడం మేము వెళ్ళామని ఆలవాళ్ళు ఆ ఇంట్లోకే తెచ్చిస్తారు మేడం
అవునా
మేము వెళ్ళమనేసి మీరు రారు తెలుగు వాళ్ళు ఉన్నారు కదా అంటే అంటే స్నేహంగా ఇస్తే తింటాం మేడం
ఆ మేము కూడా అంతే ఇప్పుడు మా దగ్గర రంజాన్ కి ఇప్పుడు ఉంటది కదా మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీరు ముస్లిం వాళ్ళు మాకు పాయసం పంపుతారు మీరు చేసుకుని వంటలు పంపుతారు మాకు మా ఇంట్లోకి తింటాం మేము కూడా ఆ
ఫ్రెండ్షిప్ ప్రతి వాళ్ళు కూడా మీరు రారులేండి బయటికి రారు మేమే తెచ్చిస్తాం అనేసి ఇంట్లోకే తెచ్చేస్తారు గారు
ఆ
ఉ తింటామన్నట్టు ఇప్పుడు మేము వేరేగా ఏం లేకుండా మాట్లాడుతుంటాం అక్కడ వాళ్ళొస్తారు ఏమన్నా ఉంటే మాట్లాడుతా ఉంటాం అన్న
అదే అదే కాకపోతే ఓకే ఓకే ఓకే